హలో గుడ్ ఈవెనింగ్ అండి.
గుడ్ ఈవెనింగ్, ఎలా ఉన్నారు?
మీరు బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు?
నేను గుడ బాగుండాను లంచ్ అయింద్రీ
అవునే లంచ్ అయింది.
హ
స
అవునండి అయింది మా లంచ్
అవును ఏం చేస్తారు
మై సవంటే బేస్ బేసన్ కర్రీ చేసాం ఇంక
హలో
వస్తుందండి వాయిస్ హలో
హలో హలో
హలో వస్తుందండి వాయిస్.,
హలో..
హలో..
హలో అమ్మా హలో..
హలో...
ఆ వాయిస్ వస్తుంది కదా..
మీది వస్తున్నా ఇప్పుడు వస్తుంద అండి.
అవును ఇప్పుడు వస్తుంది..
చెప్పండి ఎమ్ ఎమ్ విశేషాలు
టే ముస్లిం ది సంప్రదాయం చమ
ఏ దేని గురించి
నా అభిప్రాయం ప్రకారం ముస్లిం వివాహాల్లో సంప్రదాయాలు. చాలా ముఖ్యం. మన పెద్ద.. లు నుండి వచ్చిన ఆచారాలు మరియు, వివాళు పప్పడుకోవాలి.
అవునండి. ఇంకా హల్దీస్ అని మీస్తరేమని చేస్తాము. ఇంకా వేరే వేరే డిఫరెంట్స్ జ్మ పెద్దవాళ్ళు, ఫస్ట్ నుంచి చేసే నచ్చిది కూడా.
అ ముస్లిం వివాహం అంటే, కేవలం ఒక్క ఫంక్షన్ కాదు అది రెండు కుటుంబాలు, కలిసే పర్ పవిత్ర బంధం అందుకే సంప్రదాయ లకు ప్రాధాన్యత ఉండాలి.
ఏంకాతే సామ్ కూడా అట్లనే ఇప్పుడు ఊపిల్ కావాల అంటే చేస్తారు గూడా ఇప్పుడు ఇప్పుడు
ఇప్పుడు నాలెడ్జ్ పెరుగుతుంటే కూడా పిల్లలు ఏం చేస్తున్న అది., సంప్రదాయం అదీ చేయకూడదు అది చేయ్యకూడదు అని చెప్తున్నారు. అట్లా చేయ్యకూడదండి. పెదోలు ఫస్ట్ నుంచి చేస్త వస్తున్నాయి వస్తున్నాయి కానీ మన సంప్రదాయం అది కాదండి. పెద్దవాళ్ళు ఫస్ట్ నుంచి ఏమేం పెళ్ళిలో చేశారు ఏదైనా నే ఆదైనా ఫంక్షన్ ఐనా హల్దీస్ అగ్రిమెంట్ నాదే
అవును ఖర్చులు తగ్గిం చేద్దాం మంచి ఆలోచన కానీ సంప్రదయాలను పూర్తిగా పక్కన పెట్టడం సరికాదు
అవునండి ఇప్పుడు కొన్నిమంది గూడా చేస్తున్నారు కాక కపోతే సంప్రదాయంలో దానిలో ఖర్చు గూడా బాగా చేస్తున్నా డి మన కయితే నార్మల్ గా ఫస్ట్ సంప్రదాయం ముఖ్యమే గాని దానికేం ఖర్చు అన్లె అట్లా ఏం లేదండి మన బట్టి చేసిన బట్టి ఫంక్షన్ చేసిన బట్టి ఖర్చు అయితదండి
న కూడా పక్కన పెట్టామని చెప్త లేదు కానీ యువతా అవసరాలు మరియు పరిస్థితిలు బట్టి బట్టి కొన్ని మర్పులు రావచ్చు
అవునండి వాళ్ళకి ఇప్పుడు హెల్దీ శరీం మిల్క్ షేక్ కొంచెం వాళ్ళకి ఇష్టం ఉండదు పసుపు పెట్టడం అలా కొందరికి ఇష్టం మున్ టది ఇంకా మంచి చేసుకోవాలి ఇంకా డెకరేషన్ బాగా హెవీ చేసుకోవాలి ఎప్పుడైతేనండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక చేసుకున్నవాళ్ళు ఇంట్లోనే ఎప్పుడైతే హల్దీ విరిసి హే హల్దీ అయినా ఏదైనా ఇప్పుడు ఫంక్షన్ హాల్లో చేస్తున్నారండి కొందరు అయితే కొందరు అయితే చెయట్లేదు అంటే వేరే వేరే వాళ్ళది వేరే వేరే అవ అబ్రిపాయం అండి
అవునా
అందరు అభ్రిపాయం సేమ్ ఉండదు కదండి
సంప్రదయనం ఉండడం వల్ల వివాహానికి ఒక అన్ అందం ఉంటుంది
అవునా అండి ఇంకా చాలా బాగా గూడా అనిపిస్తుందండి మన సంప్రదం తోటి మొత్తం పెళ్లి చేస్తే మంది అక్కిస్తుంది దానిలో ఇంకా ఏదో ఏదో సం థింగ్ ఏదో ఇంకా చేస్తారండి ఫంక్షన్సు
ఆ అవునవును
సాయం సేత్తనే ఇప్పుడు ఏదో ఇప్పుడు పెళ్లికి కూగలి తీసుకోపోవాలంటే వాళ్ళు అంటే వాళ్ళ సిస్టర్స్ ని పైక్ కాదా పెళ్ళికూతర్ది ఇంకా వాళ్ళు డబ్బులు తీసుకుంటారు ఇంకా జోక్స్ ఏస్ స్తారు
దేవసేన క్యాష్ ఆన్ డిలివరీ
అది బాగా కూల్గా ఉంటదండి మంచిగా ఉంటది అది అది అట్లనే చేస్తుంటే ఇంకా ఇప్పుడు మ్యారేజ్ బాగా అనిపిస్తదండి
అవునవును దిస్ ప్రోడక్ట్ కెన్ నాట్ బి రిటర్న్డ్ ఫర్ ఎనీ ఇష్యూస్ కాంటాక్ట్ సో కస్టమర్ సర్వీస్
మీ సైడ్ నుంచి బాగా దిస్ సిస్టబెన్స్ వస్తుందండి ఇంకా సౌండ్ గూడా వస్తుంది అట్లా రాగకూడదు
ఆఆ... సా.... ఆ ఓకే
చెప్పండి ఇంకా పెద్దవాళ్ళు చ్ ఇం గూడ ఇప్పుడు పెళ్ళిలో ఐటమ్స్ గూడ ఇప్పుడు ఫస్ట్ నుంచి ఫస్ట్ అయితే పెద్దవారయితే మటన్ చేసేవారు ఇంక బగారా రైస్ ఇంక పప్పు చారు అలా చేసేవారు ఇప్పుడైతే బాగ ఐటమ్స్తే బాగ ఐ ఐటమ్స్ పెరిగి పోయాయండి ఇప్పుడైతే బిర్యానీ, హలీం, బ్రెడ్ చికెన్ రోల్ చికెన్ ఏదో ఏదో స్టాటస్ ఇప్పుడు చేయడం ఇంకా తక్కువ కాలేదండి, ఇంకా ఎక్కువ పెంచుస్తున్నారు.
అవునా
డబ్బుల్ మనం సేవ్ మంచి గూడ చేసుకోవాలి, ఇంకా కొంచెం డబ్బులు సేవ్ గూడ చేసుకో కాలరండి ఇప్పుడైతే ఏ ఒకసారి పెళ్ళి అయితది కదా ఏమయితది అని అలా అంటే ఇప్పుడు వెస్ట్ నేస్ బాగా చేస్తున్నారండి
అవునా నేవు మూవీస్ ఎక్కువ చేస్ చూస్తవా లేక వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తవా
మేము మూవీసే చూస్తామండి.
ఇపూ ఆహా ఇప్పుడు చాలా మంది వెబ్ సిరీస్ కి షిఫ్ట్ అయ్యారు కదా
అవునండి. వెబ్ సిరీస్ బాగా అది సరి ఇంకా అది పో ఇంకా వెళ్తనే స్టోరీ వెళ్తనే ఉంటది పెద్దది అయిద ఉంటది అది ఎప్పటికి సరి
ఒక లాంగ్ స్టోరీ ఉంటది వెబ్ సిరీస్ అంటే
అవును కానీ రీసెంట్ గా వెబ్ సిరీస్ ఎక్కువ చూస్ న్నావు ఎందుకంటే స్ చోరీని డీటెయిల్ గా చూపిస్తారు మూవీస్ తో కొన్ని సరలు టైమ్ తక్ బాగా ఉంటుంది.
అవునండి.
అ కని మూవీ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంది అ స్తుంది ఒక దో, రెండు, మూడు గంటలు లూ... కంప్లీట్ స్టోరీ చూడోచ్చు.
అవునండి దాంట్లో అయితే వెబ్ సిరీస్ అంటే ఇప్పుడు సగం సగం మొత్తం స్టోరీ చూపించరు.
అవునా.. స్పెషలీ థియేటర్ లో చూస్తే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ తో వెళ్ళదాం పాప్కన్ తిన్ నదం ఆ ఎట్మాస్ఫియర్ బాగ ఉంటుంది.
అవునండి. మేము ఫ్యామిలీ తోటి వెళ్ళాం తానజీ మూవీ. చూడగానికి అందరు కలిసి వెళ్ళాం మేము బాగా తిర్లింగ పించి ఇంగ మంచి అనిపించింది క్రీడలు చూసాం వీడు కూడా ఇంకా చాలా బాగ పించింది మొత్తం ఫ్యామిలీ వెళ్ళినంక సంబరంగా అనిపించింది. హ్యాపీనెస్ బాగాయిందండి. హ్యాపీనెస్ బాగా ఉండే అండి పిల్లలు పెద్దలు అని కలిసిపోయారు మూవీ చూడడానికి
హవునౌ మీరు మూవీ సెలెక్ట్ చేస్తేప్పుడు రివ్యూస్ చూస్తారా లేక ట్రైలర్ చూసి డిసైడ్ చేస్తారా
ట్రైలర్ చూసి డిసైడ్ చేస్తాం ఒక్కొక్కసారి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ట్లో కూడా వస్తుది కాదంటే ట్రైలర్
మోస్ట్లీ చి ట్రైలర్ చూస్ తున్నానుకూ కానీ కొన్నిసార్లు రివ్యూస్ కూడా చేస్తాను
ఆ స్టోరీ చూసినంక
టన్ ఆ కాందంటా ఒక్కదాన్ని
మీరు ఎలా ఇష్టపడతారండి టీ వీ చూసా లేకుంటే స్టోరీ చూసా
ఏమంటే
ట్రైలర్ మీకు ఎలా చూడడం ఇష్టం ట్రైలర్ చూస్ ట్రైలర్ చూసి మూవీ సెలెక్ట్
ఆ ట్రే మోస్ట్లీ ట్రైలర్ చూస్తాను రివ్యూస్ కూడా చేస్తున్నా ఎందుకంటే టైమ్ వేస్ట్ చేయందు ఆ
ఊ ఇంకా మీకు ఏ మూవీ నచ్చితుందండి
అమ్మో
మీకు ఏ మూవీ అంటే ఇష్టమండి లేకుంటే ఇప్పుడు కామెడీయా లేకుంటే ఫ్యామ్లీ డ్రామా హరే రామా
క్షన్ అదే
ఊ
ఓకే అమ్మా సరే
సరే అండి మీ అమూల్యమైన టైం మా అచ్చేందుకు ధన్యవాదాలు అండి
బాయ్ అండి